హలో
హలో హలో
దసరా గురించి చెప్పుకుంటున్నాం కదా మేము దసరా పండుగకు తొమ్మిది రోజులు ఉంటాయి ఓ
ఉంటాయి
పండగ చేసుకుంటారు. దసరాకు ముగ్గులు బతుకమ్మ తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మ బొడ్డమ్మ అన్ని చేసేసుకొని ఆడుకొని గుడి దగ్గరకి పోయి మంచిగా పండగ చేస్ కొని అన్నం కూర వండుకొని చికెన్లు మటన్లు పార్టీలు
మావిడ్ పూలు అప్పాలు అన్నీ చేస్కు కుంటారు కాద
ఇంకేం చేస్ ఉంటరు
బ పండగమ్మా పండగా మంచి సా బట్టలు షాపింగ్ మాళ్లకు
ఏ కుంటారు చికెన్ మ టన్ బిర్యానీలా
ఆ చికెను మటను బిర్యానీ ఆ ఆ చాలా విధాలుగా జరుపుకుం టారు పండగ చాలా సంతోషంగా బట్టలయితే ఇంట్లో ప్రతి ఒక్ తీసుకుంటారు
మ్మ్
షాపింగ్ మాల్ అని సినిమాలకని
వడ్డమ్మ చేసుకుంటారు పెద్ద బతుకమ్మ వేత్తారు తొమ్మిది రోజులు గొంగుడు ఆకు గునుగు పువ్వ తెచ్చి తంగేడి పువ్వ్ తెచ్చి అన్ని పూలతోటి మంచిగా బొడ్డమ్ పెట్టి పసుపు కుంకుమలు స్వీట్లు పంచిత్తారు అగరబత్తులు పెట్టి మంచి చీరలు కట్టుకొని తయారయి గుడికి పోయి చెరువులే బతుకవ్వాల బొమ్మలు అన్ని కొనుక్కొని వస్తారు మీరెట్లా చేసుకుంటారు
ఉదయాన్నే లేచి స్నానం చేసి పవిత్రంగా పూజలు చేసుకొని
ఉ
గుడికెళ్ళి దర్శ్ నం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముగ్గులు వేసి ముగ్గు ఏసిన తర్వాత గుడికి పోయితే గుడికి పోయి వచ్చిన తర్వాత రకరకాల పిండి వండలు పిండి వంటలు అన్ని వండుకొని
ఇందులు వినోదాలు అన్ని చేసుకుంటార ఇగ
చూడ అనా ఆ సినిమా అలా కాని పో పోయాస్
పక్కింటోలు కప్పాలు అవి ఇవి ఇస్తారా
విధాలుగా ఎంజాయ్ చేస్తారు మాలు
సంవత్సరానికి ఒకసారి వస్తది కాబట్టి చాలా ఎంజాయ్గా
సంవస్తరానికి ఒక్కసారి వస్తు స్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము
ఆహ
మీరు ఎలా చేస్తారు
మేము కూడా అట్లనే చేస్తాం పిండి వంటలు చేసుకోని అందరు
మీరేం వండుతారు వంటకాలు ఏమైనా కాండ తార
చికెన్ బిర్యానీ మ టన్
ఇంట్లో ఎవరు వండుతారు మీ అమ్మ వాళ్ళు వండుతారా లేకపోతే మీ
మా అమ్మ వాళ్ళు వండరు మేమే వండుతాం
ఏమేమి వంటకాలు వండుతారు మీరు సంక్రాంతికి ఎలా జరుపుకుంటారు
దసరాక ఇవన్నీ చేసుకుంటాం తినబుద్ద అయ్యేటివి అన్ని సరేలే
ఆ
చెప్పండి
మీ ఫామ్ ఫ్యామిలీ మెంబర్ తోటి హ్యాపీగా చేసుకోరా మీరు
హ్యాపీగానే చేసుకుంటాం మేము
షాపింగ్ కి పోరా
షాపింగ్ పై వేలు వేలు డ్రెస్సులు వేలు వేల చీరలు అందరు కొనుక్కొని మంచిగా తయారయి బొమ్మలు బుగ్గలు అన్ని కొనుక్కొని వస్తాం
సినిమాలకు షికారులకు పోరా ఆ క కదునా అంతే అవును